హలో హలో హలో నమస్కారం అండి ఏంటండి బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి
ఏం చేస్తున్నారండి ఏం చేయట్లేదండి ఖాళీగా కూర్చున్నా ఇప్పుడే వర్క్ అయిపోతే
నేను కూడా ఇప్ ఇప్పుడే వర్క్ అయిపోతే కాలిగానే ఉన్నానండి. లేదండీ. తినాలి లేదండి. తినాలి ఇంగా
ఏం చేసారండి. ఇవాళ స్పెషల్
స్పెషల్ మటన్ అండి. మట్ టన్ చేసినాం అటెండ్ చేసామండి. బాగున్నారా అండి మీరు
బోలో
ఆహ్
తిన్నారండి.
తిన్నామండి. ఇంకా తినాలండి ఇంకా తినలేదు. ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను.
ఏంటి స్పెషల్ ఇవాళ మటనేనా
మటన్ అండి ఇవాళ మీరేంటండి స్పెషల్
మాది చికెన్ బిర్యానీ చేసామండి.
స్తారండి. మీరు బాగ్ చేస్తారా
ఆ చికెన్ బిర్యానీ ఆ నేనే చేసానండి. ఇవాళ
మీరు చేచెరా
ఆ అవునండి నేనే చేసాను.
హ్మ్ ఎలా చేసారండి. ప్రాసెస్ ఏం
చికెన్ తీసుకొచ్చి బాగా నీళ్లో పిడిగేసి
ఓ
నీటిగా కడిగేసిన తర్వాత చికెన్ మొత్తము మసాలాలు గిసాలాలు వేసి పిసుకొని పొయ్యి మీద పెనం పెట్టి దాంట్లో నూనె పోసి మసాలాలు, గిసాలాలు, మొత్తం వేసి కర్రీ వేసేసి మొత్తం కూర వండేశాను. మేడం మొత్తు ముందు దాని తర్వాత దమ్కి ఎన్ని నీళ్లు పోసుకోవాల ఎన్ని కేజీలున్ని బియ్యం ఉన్నయో ఓ దానికి ఎంత కొలత తీసుకున్నానో దాని కొలత ప్రకారం నీళ్ళు పోసుకొని
ఉమ్మ్
కర్రీ తీసేసాను చికెన్ బయటికి తీసేసి దమ్ కి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్ళు పోసేసుకొని తర్వాత బియ్యం వేసాను, బియ్యం వండిన తర్వాత దాంట్లోకి చికెన్ని వేసేసాను. దానెమ్మ నైన్టీ పర్సెంట్ బియ్యం వుడికిిన తర్వాత చిక్ పెనంఅది వేసేసి కొంచెమ్మ్ నీళ్ళు ఉన్నాయి కదా దమ్కి పెట్టసాను ఇంక దాంట్లోకి గోంగూర కూరన గోంగూర కూరఅను పెరుగు చట్నీ చేసానండి.
రైతా ఉమ్మ్ బాగుండుదండి కాంబినేషన్ మేమైతే వెేరేగా చేస్తానండి.
మీరు ఎలా చేస్తారండి మటన్ బిర్యానీ వాళ్ళ
మటన్ బిర్యానీ నీ అయితే మటన్ కూడా ఉం ఆల్మోస్ట్ అలానే పోతే అది కొంచెం విజిల్ పెట్టాలండి కుక్కర్ లో విజిల్ పెట్టేసి ఫైవ్ కు ఫైవ్ విజిల్స్ రానిచ్చి తర్వాతా చేస్తామండి ప్రోసెస్ అంతే కాకపోతే ఇది కొంచెం బోయిల్ చేయాలి అంతే
ఊమ్మ్ ఎలా అండి మటన్ను మొత్తం ముందుగా కుక్కర్లో వేసుకొని ఉడికిస్తారా
ఆ మటన్ మొత్తం క్లీన్ చేసేసి మ్యాగ్నేట్ చేసేసేసి అందులో మసాలాలు పెరుగు, నెయ్యి మొత్తం కలిపి బ్రౌన్ ఆనియన్స్ మొత్తం కలిపి కుక్కర్ లో పెట్టేసేస్తే కుక్కర్ విజిల్ వ చికెనదా ఆ విజిల్స్ వచ్చిన తర్వాత అందులో ఎసరు పోసుకొని మినిమం ఫైవ్ వస్తే చాలు విజిల్స్ ఫైవ్ విజిల్స్ చాలాండి విజిల్ పెట్టే చేసిన తర్వాత విజిల్ తీసి మా వాళ్ళ ఆ ఎసరుపోసుకోవాలి నీళ్ళ పోసుకొని నీళ్ళు మరిగిన తర్వాత మొత్తం బియ్యం కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసేసి అందులోనే వేసేసేయాలండి మటన్ లోనేనే బియ్యం వే చేస్తే ఆ ఫిఫ్టీ పర్సెంట్ అంటే విజిల్ వేసినప్పుడు విజిల్ పెట్టినప్పుడు ఎయిటీ పర్సెంట్ కు కుక్ అయిది మటన్ ఈ మనం మాముూలుగా ఏసురు పోసి బి బియ్యం వేసిన తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికి
హ్మ్ హు
తర్వాతా వెంది ధామ్ కు పెట్డడమే మసాలాలు తనం లవంగ చెక్క ఇలాచి అవి వేసి మాములుగా ఉంటాయి కదా సాయి్ జిరా అవి సపరేట్ పొడి అ అంటే అదే లవంగం చక్క ఇ మొత్తం పేస్ట్ లాగా వచ్చేసి పౌడర్ లాగాచ్చేసి వేస్తాను నాచురల్గా బయట మసాలాలు ఏమి తినమండి మేము
హ్మ్ హు కొబ్బరి వేస్తారా
కొబ్బరి వేస్తాను లైట్ గా వేస్తా ఎక్కువేను ఎక్కువ వాడను మా వారు తొందరగా కొబ్బరి ఇష్ట ఇష్టపడరు లైట్గా వేస్తా ఆ అల్లం వెల్లుల్లి మసాలా కొంచం ఆనియన్ టమాటా అలా పేస్ట్ చేసి వేస్తా దాంట్లోనే లవంగా చెక్క ఇలా చి మిరియాలు
కసూరి మేతి అలాంటివి ఏం వాడరా అండి
ఆ కస్తూరిమెంతీ కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్
అంటే రీసెంట్ గా కొంతమంది ఏంటంటే కొబ్బరి పుళ్ళు కూడా వాడుతున్నారు మీరు ఎమన్ నా వాడతారా అది
పౌడర్ అంటే కొబ్బరి పౌడర్ ఒక్కొక్కసారి మంచి ఇ మష చాలా అవి బాగా కావాలంటే వేస్తానండి
మ్మ్
హోటల్ బిర్యానీ ప్రాసెస్ లో అయితే చెయను ఆ తిన్నామండ్ వేచ్ ఆహా తినాలి తినలేదు ఇంకా తిన్నాలి హస్ జస్ట్ ఇప్పుడే మొదలైంది వంట ప్రాసెస్ జరుగుతుంది వంట అవుతుంది తినాలి పా పిల్లలకి పెట్టేసామండి చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు తిన్నారు మేమ్ తినాలి. సుక్ సుక్. బాగున్నారండి పిల్లలు మీ పిల్లలు బాగున్నారా. ఆ పాప అండి మీ పిల్లలు బాగున్నారా
బాగున్నారండి. ఇద్దరు అబ్బాయిలు తినిపిచ్చారా అమ్మాయికి
ఆ తిని పించేస్ అండి చు చ్.
పిల్లల పిల్లలు పిల్లలు ఇద్దరు గొడవ చేస్తున్నారండి. జెస్ తారు ఇప్పుడే తినేసేసి గొడవ చేస్తున్నారు ఇంట్లో గందరగోళం చేస్తున్నారు ఇంట్లో మొత్తం వాళ్ళు.
హ్మ్ పిల్లలు కదా వాళ్ళ ఏం తెలుసు మనమే చూసుకొని చేసుకోవాలి చిన్నపిల్లలు కదా.
హ్మ్. మీ అమ్మాయి స్కూల్ కి వెళ్తుందండి
మా అమ్మాయ్ కి స్కూల్ ఓపెన్ అవుతై అండి ఈ మంత్ లో ఓపెన్ అవుతై
ఎండలు ఎలా ఉన్నాయండి. మీ ఊర్లో బానే పడుతున్నాయా ఎండలు విపరీతంగా చల్లగాని.
అబ్బో విపరీతంగా ఉన్నాయండి. సాయంత్రంలోపు వర్షం పడుతు తిన్దు గాలి ఒకటే గాలి ప్చ్ విపరీతంగా గాలి పడుతుంది.
మా ఏరియాలో కూడా అన్వెన్ గా ఉంది మేడం ఉదయం పూట ఒక్కసారేమో వర్షం వచ్చేటట్టు ఉండిది తర్వాత ఏమో ఫుల్ ఎండ వచ్చిది గాలి ఉండదు ఒక్కపోతగా ఉంటుంది మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి చల్లబడి వర్ గట్టిగా ఉండింది
మ్మ్ అట్లా ఆల్మోస్ట్ అలానే ఉన్నాయండి వాతావరణం ఏంటంటే ఏంటంటే ఈ ఎండ ఆ పెన్కిట్ తావండి మాకు ఉన్నాయి మొక్కలు మల్లెపూ చెట్టు ఉంది తన్నజాజీ చెట్టు ఉంది అంటే తక్కువ అండి నేనే హ్మ్ టే మొక్కలకి అంతా తక్కువ
డైలీ మొక్కలకి నీళ్లు పోయటం అలాంటివి చేస్తారా అండి.
మొక్కలు మాకు అంత అవసరం ఉండదండి మావుడు చై చెట్లు ఏ ఉన్నాయి హ్మ్ కాయల చెట్లు ఉన్నాయి మాకు వాటర్ ఆల్మోస్ట్ చెట్లు దగ్గరే ఉంటాయి ఆ వాటర్ అలానే
పోల ఈ సన్నజాజీ మళ్ళీ పుల్చేట్టు కమరాలు
మీకు బాబుల అయిన చెట్లు బాగున్నాయండి
అవునండి మా అమ్మను మా మిస్సెస్ ఇద్దరు పెట్టుకుం అంటారు అన్నమాట మా ఇంటి ఎదురు పిల్లలు ఉంటారు వాళ్ళకి కూడ ఇస్తాము
హ్మ్
గార్డెనింగ్ బాగా చేస్తారండి నీళ్లు పట్ కుట్టడం మొక్కలకి ఎలాంటివి చేస్తారా చెట్లకి గానీ ఎక్కువ కొమ్మలు వచ్చినప్పుడు కొట్టేయటం కత్తిరించటం
హ్మ్ ఆ చేస్తారండి కాకపోతే తక్కువ మాకు వాటర్ అంతా వేయాల్సిన అవసరం ఉండదు అ నెలా తడి నెల ఉండిద్ది మాకు కొంచెం తడి నెలా మీది తడి నెల కాదు కదా
అవునండి మాది డైలీ వాటర్ బా వాటర్ కొ తల్లి మొక్కలకి ఎండిపోతున్నాయి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా
ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా తెగ ఉన్నాయండి ఎండలు ఆబో పైన గాలి గాలి కూడా కొట్టదండి వేడి గాలి వచ్చిటి ఆవిరు వస్తూ ఉంటు
అవునండి వచ్చ పూటా వళ్ళ మాత్రం ఈ మధ్య చాలా విపరీతంగా ఉంది మధ్యాహ్నం పూట ఎండ దెబ్బకి ఏం చేయాలో కూడా అర్థం కావట్ల పిల్లలని అసలు ఈ ఎండల్లో బయట తిప్పకూడదండి జాగ్రత్త చూసుకోండి
సరేనండి ఉంటానండి బాయ్ ఏం చేస్తా ఇంకేంటండి స
ఏముందండి అప్పుడే బాయ్ చెప్తున్నారు తిండ టైం అవుతుందా
తినాలి ఇప్పుడు పాప గోలు చేేస్తుంది ఎందుకు కాను
అవునా సరే అంటే బావ గారు బాగున్నారా
ఆ బానే ఉన్నారండి సరే అండి బాయ అండి ధన్యవాదాలుండి మీకు